హలో ఆహ్ నీరజ బాగున్నావా.
ఆహ్ ఆ ఏన్జెస్సల్లు
ఏముంది. కాలీ
ఉహ్ హు తిన్నార అన్నం
ఆహ్ తిన్నం పొద్దున్నే తిన్నం కూర ఈరోజు ఎగ్ పులుసు చేసినాం.
ఉహ్ హు పండకి అమ్మ వాళ్ళ ఇంటికి పోతలేద
ఆహ్ పోవాలి.
ఉహ్ ఉగాది ఎప్పుడైతంది.
ఏమో క్యాలెండర్ లో అయితే మరి పంతొమ్మిదో తారీఖు ఉన్నది
కొంతమంది శుక్రవారం అంట తాలూ
ఆ కొంతమంది ఏమో ఇరవై తారీఖు అంటళ్ళు
తాళ్లు
మీ మీరు పోతలా అమ్మ వాళ్ళ ఇంటికి
ఆ పోతా
ఊహు
పచ్చడి చేసుకుంటార మీరు
ఆ చేస్ చేసుకుంటాం మీరు
మేం చేసుకోం అది బాగుంటది కదా వంతెన లాంటిది
ఆ కొంతమందికి ఆచారం అంటే ఇట్లా కొంచెం అది వెనకటోళ్ళ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చేస్తేనే వీళ్ళు చేస్తారు అన్నట్టు
అవును
ఆ అయితే మీకు లేదా ఊహు మాకుంది మంచిగా మంచిగా అనిపిస్తది పచ్చడి కొంచెం తొమ్మిది రకాల తొమ్మిది తిరుగులేసీ చే చేతారు
బచ్చాలు కూడా చేసుకుంటాం
ఉ బచ్చాలు కూడా చేసుకుంటాం మీ మీకు చేయొచ్చా బచ్చాలు
చేయొచ్చు
ఎట్లా చేస్తారు
శనగపాకం బెల్లం గోదమ పిండితోనే చేసుకుంటాం కొంతమంది మైదా పండితో కూడా చేసుకుంటారు అవి ఎంత హెల్తీ నో ఏమో
ఊ మేమేమో గోధామ్ గోధామ పిండితోనే చెస్తాం మేము ఎక్కువ
మైదా హెల్ది కాదు
ఊ అందుకే గోదమ్ పిండి ను మంచిగా పప్పు నానబెట్టి బెల్లం వేసి రెండు మిక్సీ చేసి చేసుకుంటాం
ఇక ఉగాది అయిపోయినంక ఏమై సెలబ్రేట్ చేసుకున్నది ఏమ్ ఏమ్ లేవు
ఏముంటది మళ్ళీ మళ్ళీ వానకాలం స్టార్ట్ అయితున్నాయి రాజ వినాయక చవితి
రాఖీ కృష్ణాస్టమి మనస్సు సైడ్ ఎక్కువ బోనాలు మంచిగా చే సెలబ్రేట్ ఇస్తారు బోనాలు రాఖీ కూడా మంచి ఉంటది, వినాయక చవితి కూడా కొంతమంది తొమ్మిది రోజులు పెడతారు, కొంతమంది ఐదు రోజులు పెడతారు.
మ్ బోనాలయితే తె అసలు ఇగ సూపర్ మస్త్ మంచి సెలబ్రేట్ చేసుకుంటాం
తెలంగాణలో అది పెద్ద పండుగ అదే మనకు ఫస్ట్ హైదరాబాద్ లా అయిపోయినాక చిన్న చిన్న ఊర్లలా జరుపుకుంటారు
ఆ ఫస్ట్ ఎందుకు మారి హైదరాబాద్ లో ఎత్ త ఎకువ
అక్కడ ఫస్ట్ తొలి బోనం దియాల, ఆషాఢమాసంలో అక్కడ వేసుకుంటారు
అంటే అక్కడనే అక్కడ దేవత అక్కడనే అంటే ఆ దేవత అక్కడ వెలవడం వల్ల అట్లా ఎస్తాల అంటే ఇప్పుడు వెములవాడా కోరలి అట్లలే ఆహా
అక్కడ ఆషాడంలో అక్కడ బోనాలు తీసినాక పూలల్లో శ్రావణ మాసం శ్రావణ మాసం తాంది ఇక్కడ చేసుకుంటారు బోనాలు భోనాలఅయిపోయేనా వరకు భోనాలు అయిపోయినాంక వినాయక చవితి, ఇక వినాయక చవితి వచ్చిందంటే పండుగల వరుసగా వచ్చినట్టే
మ్ వినాయక చతుగానే ముందు నాక్కే కదా
ఆ రాగి బోనాలు, బోనాలు అయిపోయినాక వినాయక చవితి, వినాయక చవితి అయిపోయినాక ఇక మన తెలంగాణ స్పెషల్ బ క్కమ పండుగా
అసలు వినాయక వినాయక చవితి అయితే అసలు ఎంత మంచిగాని తెలుసా ఇక్కడ మా అయితే మంటి పక్క ద్దరు రోజు పొద్దున సాయంత్రం పూజలు మంచిగా అన్నదానం ప్రతిరోజూ మేమైతే అక్కడ పోయి అసల్ దేవుని ప్రసాదం తిన్
తరు
ఉ నైట్ ఏమో భజన చేస్తారు.
హ్
పొద్దున సాయంత్రమో పూజలు చేస్తారు మళ్ళ ఎక్కువ శాతం ఇట్ల దాతలు ఉంటారు కదా వాళ్ళ ఎక్కువ అన్నదానం అన్న భోజనం అని ఇట్ల పెట్టిస్తార్ అన్నట్టు ఆ మస్తు మంచి సె సెలబ్రేట్ చేసుకుంటాం మేమైతే మా ఇంటి పక్కకే కాబట్టి మంచిగా ప్రతి రోజు పోతాం మేము అక్కడ
హ్
మంచిగా అనిపిస్తది వినాయక చవితి గూడా అసలు మళ్ళీ ఎప్పుడోస్తదా అని వేట్ చేయాల్ అట్ల అనిపిత్తదసలు
హ్ అవును అంటనే బతుకమ్మ అయితే ఇగ తొమ్మిది రోజులు ఇగ ఆడపిల్లలకు అదొక తెల్వని ఉత్సాహం
ఆ
మంచిగా పూల కోసం ఒక ఆరాటం పూలు తేవాలే బతుకమ్మ పెర్వాలె
పువ్వుల కోసం అయితే అసలు మా పాప పయితే ఎక్కడ ఎక్కడికో పోయి తీసుకొత్తది పూలు సాయంత్రం స్కూల్ నుంచి రావంగానే వాళ్ళు ఇట్ల తొమ్మిది రోజులు ఉంటాయి కదా తొమ్మిది రోజులు అన్న ఆడుకుంటరు కదా చిన్న పిల్లల్ తొమ్మిది రోజులు పోతరన్నట్టు పెద్దలేమో ఫస్ట్ ఫస్టు బతుకమ్మకు మళ్ళ తర్వాత తా పెద్ద బతుకమ్మ సద్దుల రోజు పోతరు గనీ ఇగ చిన్న పిల్లలు రోజు ఒక ఇటు ఒక కాలనీ వాళ్ళు ఉంటరు కదా
హ్
పిల్లలందరూ కలిసి సాయంత్రం ఆడ స్కూల్కి పోయి వచ్చినంకా పోయి ఆడుకోన్ కొత్తరన్నట్టు
తొమ్మిది రోజులు ఎదో తెల్వనిని
మ్
తొమ్మిది రోజులు సందడి సందడిగా అయిపోతది
హ్మ్ అసల్ ఇప్పుడే అయిపోయిందా అనిపిత్తది.
కోవాలే కొత్త కొత్త బట్టల్ కొనుక్కోవాలే మ
మ్ అసల్ పడుగొచ్చినంక మళ్ ఇప్పుడు ఫస్ట్ బతుకమ్మ కానీ లాస్ట్ బతుకమ్మ వరకు, బట్టలు ఏ బట్టలు కొనుకోవాలి ఎట్లా స్టిచ్చింగ్ చేపించుకోవాలి ఎట్ల రెడీ కావాలి అదే ఉంటది అసలు అసలు మళ ఎంత మపోయినా అనిపితది
అవును మన తెలంగాణ మాత్రమే పువ్వులను ఎక్కువ పూజించే పండుగనే తెలంగాణ
మ్ మా తెలంగాణ సైడ్ వ బోనాలు బతుకమ్మా
ఉ
మళ్ళీ సంక్రాంతి
ఇప్పుడు దసరా అయిపోయినాక దీపావళి ఎంతగానో నేం సెలబ్రేట్ దస్ మళ్ళి సంక్రాంతి
ఉ
సంక్రాంతి మూడు రోజు సెలెబ్రేట్ చేసుకుంటారు
సంక్రాంతి కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటం మా ఊళ్ళ అయితే మంచిగా ఒక బూడి ఉన్నది మల్లనా గుడి అక్కడ పట్ణాలు యితారు అక్కనే పండుకొని అనే తింటారు చుట్టాలని పిలుచుకుంటారు చానిపితాయి
ఇత్రలు జరుగుతాయి
ఉ
ఉ అంచి
అంటే కొన్ని ఊర్లలో కొన్ని ఊర్లలోనే మో ఇంట్లోనే బోనం చేసుకుొని దేవునికి కొబ్బరికయ కొట్టుొని ఇంట్లోనే చెస్ కోట్రు ఫ్యాంకంక్ పాలే
కొంతమంది ఇట్లనే బాందని చెప్తారు
ఆ కొంతమంది ఇంట్లో చేసుకుంట్రరు కొంత మంది ఏమో అక్కడి గుడి దగ్గరికి పోతారు అన్నట్టు కొంతమంది చాలా వరకు గుడి దగ్గరికే పోతరు అక్కడ మా ఊళ్ళ గుడి ఉన్నది కాబట్టి
హ
మావ్ మా అమ్మ వాళ్ళ ఊరన్న
మ్మ్ అంతా సైడ్ ఇన్కమ్ మంచిగ జరుపు
ఆ
వాళ్ళు అసలు మాంసాహారం తినుడు ఎక్కువ
హలో
హలో హలో హలో
హలో
ఇనబడతాందా
ఆ ఆ వినపడతాంది ఇగ ఇప్పుడు ఎండాకాలంల కొంతమందికేమో దేవుడి పట్టనాలు ఉంటయి
మ్మ్
ఎల్లమ్మ పట్నాలని కూరలు దేని పట్నాల వాళ్ళేమో ఇంట్లో చేసుకుంటరు కదా మన ఇంట్లో దేవుడి దేవుడి ఉన్న
హమ్ అక్కనే శివరాత్రి గూడా చనా ఫేమస్
ఆ ఇక్కడ
శివరాత్రి
ఆ శివరాత్రి గూడా
ఒ పొద్దుడు ఉంటారు జాగారాలు ఉంటారు
మొన్న టెంపుల్కి ఎల్లిల మరి శివరాత్రికి
వెళ్ళలేదు
ఎందుగు
వెళ్ళలేదు నాకు లేదు పండగ శివరాత్రి అయిపోయినంక శ్రీరామనవమి హలో
ఆ
హమ్
శ్రీనా శ్రీరామనవమి గూడా బాగా జరుగుతుది మా
కళ్యాణం జరుగుతది
ఆ
సీతారాముల కళ్యాణం చేస్తరు మంది గూడా చాలా మంది వస్తరు
చనా మంది వస్తరు మళ్ళా కళ్యాణం అయిపోనంక అందరికి భోజనం గూడా పెడతారు భోజనం అంటే పులిహోర
ది ప్రసాదాలు
ఉ చాలా వరకు బానే జరుగు తెచ వస్ శ్రీరామ నవమి కూడా కొన్ని ఊళ్లనేమో అంత జరిపరు గాని
ఇప్పుడు ఇప్పుడు ఎక్కడనైనా జరుపుతళ్ళు
ఇప్పుడు ఎక్కన్నా అంటే కొన్నూళ్లో అలా జరిపరు ఎక్కువ
మ్ శివరాత్రి కూడా అది చనా గుళ్ళల్లో కూడా కళ్యాణాలు జరుగుతాయి పూజలు హోమాలు ఒకొ ఒక పన్ని ఒక ఒక క ప్రత్యేకత ఉంది
ఏ పండుగలు తీసావు ననికి మరి అన్ని పండుగలలా
సంక్రాంతి
ఉ ఉ మంచి సెలబ్రేట్ చేసుకున్నారా పోయిన సంక్రాంతి మొన్న పోయిన సంక్రాంతికి